అల
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు
ఆ వినిపిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్న మీరు తిన్నారా
నేను కూడా జస్ట్ ఇప్పుడే తిన్నాను
అవునా ఏం కర్రీ అండి
మాదా పప్పు చారు బెండకాయ ఫ్రై ఆ మీది
మాది పప్పే అండి మాది కూడా
పప్పేన
ఉ
వస్తుందా అటు వర్షం ఇప్పుడు
ఇంతకు ముందు వర్షం వచ్చిందండి ఇప్పుడు మామూలుగా ఎండ కొడుతుంది అంత ఉడకపోస్తుంది
అవునా మాకు ఇంతసేపు కొంచెం ఎండుండే ఇప్పుడు స్టార్ టయింది ఒక టెన్ మినిట్స్ నుండి
అవునా ఇంతకు ముందు అప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఏమో వర్షం బడ్డది తగ్గిపోయింది మళ్ళ కొంచెం కొంచెం ఎండేల్తాంది మొత్తం ముడుకపోతలెక్క మొత్తంమైతాన్డండి
ఆహా అటువైపు మబ్బులిటోస్తున్నయనుకుంట అప్పుడు మాకెండ బానే ఉండే
అవునా అవునా మాకయితే...... వర్షమచ్చి తగ్గిపోయి మళ్ళా ఎండా ఉడ్కబొత్తాన్దంతా
అవున బానేనిస్తుందా ఇప్పుడు
ఆ మామూలుగెళ్ళిందండి. మాములుగెల్లినా కూడా ఉడుకవొస్తదికదండి
అవునవును వర్షమచ్చిపోయినంకుడ్కవొస్తది
ఆ... అట్లయిందనిచెప్పు కథ
ఆహా. ఇదీ నార్మలి పుడు పెద్ద పెద్ద బిల్డింగ్సూ ఎట్లా ఇల్లులు. లుంటే ఏం కాదు ఎంత వర్షచ్చి నఏంగాదు వర్షంనెంజాయ్ చేయొచ్చు గని.... య కొందరు ఇంక గుడిసెల్లో ఉంటరు మాది రేకులిల్లు అనుకోండీ మాది గుడ ఇప్పుడు వర్షంకి చాలా ఉపిస్తది
అవున ఇప్పుడూ ఇవర్షాకాలం కష్టమే అండి గుడిషెల్లో ఉన్న వారికి బాగ గాలచ్చినా గుడా ఇదీ ఎగిరిపోయే అవకాశాలుంటాయి గద
ఆ.. కొట్కపోతయ్
ఇప్పుడు మొన్న రీసెంట్గా మా లాస్టైమ్ ఒకసారి గాలచ్చింది ఒక ఫిఫ్టీన్డేస్ అవుతుందేమో
అవునా.
వాళ్ళదీ రేకుల షెడ్డే మామూలుగా స్లాబ్ ఉంది రేకుల షెడ్డు
ఉన్
అయితే ఫుల్లు గాలచ్చింది
ఆ..
మొత్తం రేకులరేకులెగిరిపోయినయండి
అయ్యోఅవునా
ఆ..
ఆ, మరీయంటే ఎగిరిపోయి దొరికినయా
ఆ దొరికినయి లక్కిగ ఎవరు లేరు ఎవర్లేని ప్లేస్ల పడ్డయి.
అవునా అమ్మోలేకపోతే ఎవర్ మీదైన పడ్డయనికో ఘోరమయ్యేది
ఆ ఘోరమయ్యేది మళ్ళా చనిపోయేటట్టు ఉండేవాళ్ళు
అవునా ఈ వర్షము ఫుల్లోచ్చిన ఏంగదు గని గాలచ్చిందనుకోండి ఇంట్లోపల గాలి చొర్రి రేకులను పైకి లేప్తదన్నట్టు
అవునవును బాగ డేంజరండి
ఇది మిలూ రీస్ సెంట్ గా అంటే మే ఏప్రిల్ మే లో ఒక న్యూస్ చదివిర్రా అప్పుడు ఇట్లనే రే.. పులు ఎగిరిపోతే ఒకా మనిషి ఏం చేసినట్టే చెట్టు కింద మొబాల్ గలీజ్ ందని రేకుల కింద నిల్చున్నడు
ఆ.
తెహ్ రేకులు గడగడఅన్టున్నయి దాన్ని పట్టుకొన్నైన ఉంటా అని దాన్ని పట్టుకుంటే రేకులతో సహా ఆ మనిషి కూడా ఎగిరిపోయిండు
ఆ.. ఇన్నట్టున్నాఅండి
ఆ మన్షీ కూడా ఎగిరిపోయి అయినా వంద మీటర్ల ఎత్తులోకి ఎగిరి మళ్ళా ఏదో వ్ వేరే ప్లేస్ల పడ్డడంట
ఆ చనిపోయిండా మరి
ఆహా చనిపోలే గాని కొన్ని దెబ్బలు తాకినాయంట ఆయన ఎగిరే వీడియో కూడా తీసిరుసోషల్ మీడియాలో అప్ ఇప్పుడు ఫుల్ వైరల్ అయింది
అవును గాలి డేంజరే అండి
హ్మ్ మనిషినే లే తిండది మనిషి పట్టుకొనున్నా కూడా రేకులను కూడా లేపింది
మరి గాలి డేంజరే అండి
హ్మ్ ఇప్పుడు మా ఇల్లే మొత్తము ఇప్పుడు ఊరుస్తా ఉంటది ఇప్పుడు కవర్ కప్పినా కూడా కప్ పినం ఎవ్రీ ఇయర్ కవర్ కప్పుతాంగ నీ కోతుల తోటి భయం
అవునా కోతులు ఉంటే డేంజరెఅండి అవి ఎక్కి ఆ చేతులతో మళ్ళీ మొత్తం జింపుతాయి కదా
ఆ మొత్తం చింపి చింపి చిందురు చిందురు చేసినాయి అంతా
అవునా
హ్మ్ మొత్తము ఆ కవర్ కల మొత్తం చినిగిపోయింది
కొత్త రేకులు వేసుకుంటే బెటర్గా అండి
కొత్త రేకులా కొత్త రేకులు వేయాలంటే ఇప్పుడు వర్షాకాలంలో కా వేసిటివి ఎండాకాలంలో వేయాల్సింది
లేదు మీరు ముందే ప్లాన్ చేసుకొని ఉంళల్సింది
అవును అది కూడా కరక్టేగనీ అది తీయాల మా అ అది ఉన్నుపక్కింటి వాళ్ళది అటాచ్డ్ అండి అట్లా తీయరాదు
అవునా
ఆ అంటే చేద్దా చేయాలనుకుంటే గిట్ట ఇద్ద రెండు కుటుంబాలు అనుకోని చెయ్యాలి
ఆ అట్లుంటే కొంచం రిస్కే అండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం తీస్ తే ఎందుకు తీస్తన్నావ్ మళ్ళీ గొడవలు అయితాయి కదా
అవును అంటే మధ్యలో ఒకటే గోడ గదా
అవును
హ్మ్ అట్లా తీయనికి రా అచ్చినా కూడా అందుకు వాళ్ళు మనం ఒక సరి అనుకొని తీస్తే
అవును అవును ఇప్పుడు వాళ్ళ కోసం మీకు ఇబ్బంది కదండి వర్షం కాలంలో ఇంకా వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇగ ఫుల్ అచ్చేటివి ముందున్నాయ్ కదా
మాకు తెలియకుండా ఇప్పుడు రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఉంది అనుకుంటా అదే ఎక్కువ ఆమెది కురువదు మాదే ఎక్కువ కురుస్
అవునా అయితే మీకు ప్రాబ్లమే గా అండీ ఎప్పుడుకైనా అది
అవును ప్రాబ్లమే ఈ ఎండ ఇప్పుడు నేను నిన్ననే ఎక్కిన ఇగ వర్షం మొన్న పడ్డది మళ్ళా ఇట్లనే కూరుస్ చది అని చెప్పేసి రేకుల మీద ఎక్కుతే మొత్తం కవర్ అనేది ఆ కొన్ని ప్లేస్ లస్ లా కవర్ లేకుండా రేకులు కనబడుతుంది అంత చిందురు చిందురు చేసిండు కోతులు
అవునా ఏ కోతులు ఉంటే డేంజర్ అండి ఏది ఉన్నా కూడా ఇగ చింపేయడానికి చేస్తారు కదా
ఆ బండలు పెద్ద పెద్ద బండలు పెట్టినాము ఆ చుట్టూరు పెడితే గాలి వచ్చిన ప్పుడు మేము ఇంటి లోపల ఉంటాం కదా సౌండ్ చేద్దందన్ అని అప్పుడు ఇబ బండలు కూడా కింద పడ్డాయి అన్నట్టు
అవునా అండి
ఆ మళ్ళా ఈ కవర్ ఎండకు తడ్సి వాన పో తడిసి ఎండకు ఎండి అ అవును కాళ్ళు పెడితేనే అంత ఇట్లా పొడి పొడి అయితుంది అంతా
మరి కొత్త దేశ్తె అయిపోయింది కదా.
ఆ వేయ్యాలిగా ఈ రెన్ సీజన్ వచ్చింది కదా ఇంకో కవరు.
వర్షం గురిత్తె టీవీ మీద కాని దేని మీదయినా గురిస్తే ప్రాబ్లమే కాగానీ.
ఆ టివి. టీవీ మీద ఏం కురవదు కాని ఫ్రిడ్జ్ దగ్గర మా బీరు వాళ్ళు ఉన్న చోట.
అ అవును మరే. బీరువ ఉన్న జాగల మరి అలా పోతే పై నుంచి డ్రాప్స్ పడితే అళ బట్టలు గిట్టలు ఉంటాయి అంత. తడుస్తాయి కదా.
ఆ లోపల పోదు పైన ఉంటది కదా దాని మీద కురుస్తది ఇక మేము కవర్ పెడతాం. బీర్వా మీద కూడా.
అవునా అట్లయినా ప్రాబ్లమే కదా దాని మీద పడితే తుప్పు పడుతది కదా.
తుప్పు పడతది జంగ్ అయితది అంత.
అవును.
ఇప్పుడు బద్. కే ఇంటరిసుకుంటే ఇంకా కొందరు రోడ్ల దగ్గర అట్లా నాకు అదే అనిపిస్తు. స్తది ఈ వర్షాకాలం అందరికిీ. సమానంగా కదు కొందరికి నా హ్యాపీగా ఉంటది ఇంకొందరికి అట్లా ఉండదు.
అవును.
ఆ ఎక్కువ వర్షం వస్తానే మాకే ఇట్లా అయితుంది బయట. వాళ్ళు ఎట్లా ఉంటారు అనిపిస్తది.
అవును ఇప్పుడు బయట గుడిశలు వేసుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఏమి ఉండదు కాండి. బాగ వర్షం వస్తే తడుచుడే పాపం.
తడుసుడే ఎక్కడ పడుకుండో తెలివదు ఏం తెలివదు రోడ్లనే మళ్ళ వాటర్ వస్తాయి.
అవును రోడ్ల ఇటు డౌన్ ఉంటే అటు మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి కదా.
ఆవును ఈ చెట్ల కింద అయినా ఉందామంటే పిడుగులు పడతాయి.
అవును ఇప్పుడు వర్షకాలము చెట్లపోంటి ఉండదు.
ఆ పిడుగులు మా వైపు మొన్న పడ్డాయ్.
అవునా చనిపోయిండ ఎవరైనా.
ఏ న్యూస్ పేపర్ లో వచ్చింది మరి చనిపోయినట్టు మీవయిపో వచ్చినాయి పిడుగులు.
ఆ అప్పట్లో ఒకసారి వర్షం వచ్చినప్పుడు వచ్చినాయండి.
ఆహ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారంట కదా.
అవునవును చనిపోయింరు వాళ్ళు.
ఆ మీవయిపేనా.
ఆ మా వైపో అండి అంటే వాళ్ళు వర్స. వర్షం రాగా తడవద్దని చెట్టు కింద ఉండే ఆట.
అయ్యో ఆ.
అయితే చెట్టు కింద ఉండే వరకు ఆ పిడుగు చెట్టు మీద వేసింది.
అవునా నా కందుకనేగా. పిడుగులుంటే భయము పిడుగులు వచ్చే టైంలో వర్షం వీచే టైంలో బయటికెళ్ళా ఇగా. అది ఎప్పుడు పడుతదో ఎవరి మీద పడుతదో తెలవదు గాని ఇగ.
అవును ఇగ మన జాగ్రత్త మనం ఉండాలే.
ఆ అయితే ఇద్దరు చనిపోయిర్రా.
ఆ వైఫే అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయిలు.
అవునా అది కొన్ని రెండు రకాల పిడుగులు ఉంటాయంట కదా.
ఒకటి ఆ ఉంటాయట మరి నాకు కూడా అంత ఐడియా లేదు.
ఆ
చనిపోయిన వాళ్ళు
ఉహుమ్ ఏ నిప్పుల్ది ఆ
బాగా జాగ్రత్త ఉండాలే మనం ఎక్కడయిన వెళ్ళేటప్పుడు కూడా వాటర్ ఉన్న జాగాలా మనం పోయి కాలేస్తే అక్కడ ఏమి ఉండేది తెలియదుగాండి హోల్ ఉండేది తెలవలేం మానవుళ్ళలు అవి అన్నీ ఉంటాయి కదా
ఆ ఇంకా ఇవి పాములు ఇవి కూడా వెళ్తాయి ఇక
ఆ చల్లదనానికి అన్ని వెళ్తాయండి
పురుగులు ఈ కొంచెం వర్షం వచ్చిపోతే మొన్నయితే ఓ ఈసుర్లో వచినై
అవునవును అయి తింటారా అండి ఆ తెలుసా అండి
తింటరా
ఆ తింటామండి
మేము తినము అంటే విన్నా తింటరని
ఆ తిన్న నేను
అవునా రెక్కలు కూడా తిన్నరా
రెక్కలు తీసేస్తారు కావచ్చు
ఆ అవి అమ్మేటోళ్ళ అంట కదా అప్పట్లో
అవునవును అమ్మటోళ్ళట నేను చిన్నగున్నప్పుడు మా ఇంట్లో బట్టి మావోలు గాల్చిలు
ఆహా
ఆమ్ తిన్న అప్పుడు బాగానే ఉండే
అది టేస్ట్
బానే ఉండే అండి
అంటే మన తిన్నట్టు అనిపిస్తదా ఫస్ట్ మనం ఏమైనా టేస్ట్ చూసినట్టు
ఈ మంచిగానే ఉంటుంది నాకైతే మంచిగనే అనిపించింది
ఆహ దీన్లెక్క టేస్ట్ ఉంటది అంటున్నా
దీన్లెక్క అంటుండ్ర అంత ఐడియా రావట్లేదు సడన్గా అడిగే వరకు
ఆహా ఏ అంటే మా అమ్మ నాన్నలు వాళ్ళు కూడా అప్పట్లో ఇట్లా ఇట్లా ఆవి అ కరెంట్ లైట్ కొస్తయి కదా అవి
అవును లైట్ పోక్స్కే వతాయి
ఆ అవిట్ని పట్టి నీళ్ళల్లో ఇట్లా వేసేటోళ్లు అంట కదా
అవును నీళ్ళలో పెట్టి మళ్ళ దాన్ని ఉడుకోబెట్టిడు కావచ్చు
ఏ కాదు కాదండి ఏగా అ నీళ్ళలో ఎస్తే అవి రెక్కలు పోతాయి రెక్కలు పోయినాక నిప్పుల కాల్చు కాల్చి తినుడు నాకు తెలిసేవి వా బియ్యం చెరుగుతం కదా అట్ల చెరిగి రెక్కలు పోయినాంక తింటరు అనుకుంట మరి
మంచినే ఉంటాయి నేను తిన్నా ఒకసారే ఏమో తిన్నా గంతే
అవునా అవి చిన్న చిన్నగా ఆహా
బాగుండే తినమంటే తిన్నా బాగానే ఉండేయి అవి
అ విటిని పట్టి కాల్చి బయట బజార్లలో అమ్మేటోళ్ళంట
అది మనకు ఐడియా లేదండి నేను చిన్నగా ఉండే కావచ్చు
ఆహా మాకు అట్లా చెప్పిరు అయితే మరి మొన్న ఇగ ఒక వర్షం వచ్చిందో లేదో
అవును వస్తనే లైట్ వేస్తే కతం అండి అయే వస్తున్నాయి
ఆ ఇ ఒక్కొక్క లైట్ బంద్ చేసుకుంటా బంద్ చేసుకుంటే వాటిని ఇట్లా బయటికి పంపినాం అన్నట్టు
అవునా
ఉమ్మ్ అట్లా బంద్ చేస్తేనే పోతా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ రూమ్ లో బంద్ చేసినంఅనుకో కొండి ఇంకా ముందు రూమ్ లోకి వస్తాయి. ముందు రూమ్ లో బబ్జేస్తే మెల్లగా బయటకి బయటకి అట్లా పోతాయి
అవును
ఇగా అన్నీ కొంతసేపూ ఇగ పోయే వరకు లైట్ల అన్ని ఆఫ్ చేసుకునీ ఉండాలి.
అవును అయి ఇట్లా లైట్ వేయంగనే అన్ని అత్తయ్ ఎక్కడ అన్ని డోర్ వేసినా కూడా వస్తయంండి ఎక్కడికెల్లో అయి
అవును అసలు అవి ఎక్కడ నుండి పూడతాయో తెలవది
మామూలుగా అయి లైట్ వేస్తాం కదా వర్షం వచ్చినప్పుడు అవి డోర్ వేసిన్నా కూడా వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయో
ఆ అది వాటిది ఒకటి ఉంటది అక్కడ నుండి పుడుతాయమో అవి
ఏమో అండి ఇగ మనకు తెల్వదు అయన్ని
ఎక్కడ్నుండి పూడుతయో గాని ఈగ అస్తయి ఈగ మెల్ల మెల్లగ ఇంకా పాములు ఇములు ఈ వర్షాకాలానికి అన్ని ఎళ్తాయి ఇగ
అవునవును ఇగ ఇన్ని రోజులు వేడికే ఏది వెళ్ళలే అండి ఇప్పుడు చల్లగా అయింది కదా కొంచెం
ఆ సల్లగా బయటికి వస్తాయి అన్నీ ఇగ వీటి తోటి జాగ్రత్త ఉండాల
అవునండి
ఆ ఈ వర్షాకాలంలో మళ్ళా గొడుగులు సీజను ఇవన్నీ రైన్ కోట్స్ ఇవి కొంటా ఉంటారు
అవును ఇది మనం ఇప్పుడు ఉంటే బాగా రేట్లు ఉంటాయండి. ఇవి ఆస్తానయనిఒక టూ మంత్స్ నుంచి మనం ప్రిపేర్ అయ ఉంటే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి.
కానీ అప్పుడు ఓల్డ్ స్టాక్ ఉంటదేమో
ఓల్డ్ స్టాక్ ఉంటుది కానీ ఏద అతుయిందండి తడవెడకుంటే అయిపోయాయి మనం
అవును అవును
ఇప్పుడు ఇప్పుడు రైయిన్ సీజన్ కదా ఇప్పుడు రెయిన్ కోడ్ అడిగితే మూడు వందల చ్చిది నాలుగు వందలు అంటాడు
అవును ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ లో కూడా గొడుగులులను పెడుతున్నారు కదా.
అవి చిన్నగా ఉంటాయి, కావచ్చండి తెలియదు
ఆ?
తెలియదండి మరి
ఆ సరే అండి మరి బాయ్
ఆము